హలో ఆ ఏం చేస్తున్నావ్
ఏం చేయట లేదు
ఉమ్ అయ్యిందా భోజనం
లేదు ఇంకా తినాలి నువ్వు
లేదు నేను టీవీలో సినిమా వస్తుంటే చూస్తా కూర్చున్నా
ఉహు ఏం సినిమా చూస్తూ
ఏదో సినిమా వస్తుంటే చూస్తున్నాను ఉమ్ నువ్వు చుస్తావా సినిమాలు
నేను అదే సినిమా చూస్తున్నా అయ్యాక తిందాంలే అని ఇంకా తినలేదు
ఉహు
ఉమ్ ఇంకేముంది ఖాళీ టైమ్ లో సినిమాలేగా మనకి కాలక్షేపం
ఉ ఎప్పుడైనా సినిమా హాల్కి వెళ్తారా
లేదు ఇప్పుడు ఇంట్లోనే చూస్తన్నాము సినిమా హల్ టిక్కెట్ ట్లు బాగా రేట్ ఎక్కువ అయిపోయినియి కదా
అవునవును మేము అంతే
ఇద్దరం వేళ్తే వెయ్యి రూపాయలు అయిపోతున్నయి
అవును మాకు కూడా అంతే
అందుకని ఎల్లట్లా ఇంక టీవీలోనే ఏయ్ వస్తే అయ్యే చూత్తం
ఉ అవును ఆయన ఇప్పుడు సినిమాలు ఫ్యామిలీతో చూసేటట్టు కూడా ఏమి ఉండట్లేదులే
కరెక్ట్
అందుకే చూడట్లేదు అసలు బయట
హ
ఎంతసేపాతట్కోద అవును
ఇది వరకు అయితే సినిమాలు ఒక మెసేజ్ తో ఉండేవి
ఉందియి అవును చక్కగా హ
పిల్లలు వెళ్లాలన్నా ఫ్యామిలీతో వెళ్లాలన్నా కలిసి చూసేటట్టు ఉండేవి
ఉ దేశభక్తి సినిమాలు వచ్చాయి చక్కగా పిల్లలకి పిల్లల సినిమాలు వచ్చయి స్పోర్ట్స్ సినిమాలు వచ్చేయి
కదా అప్పుడు చిన్నప్పుడు మేము కూడా అట్లాంటి సినిమాలకు వెళ్ళే వాళ్ళం మ్ చక్కగా స్కూల్లో కూడా తీసుకెళ్లే వాళ్ళు మంచి సినిమాలు వచ్చినాయి అనుకో ఈ అశ్వని నా చెప్పని
అవును ఆ అవునవును ఉ
ఉ
ఇప్పుడు ఎక్కడ వస్తున్నాయి ఎంతసేపు కొట్టుకోవడం తిట్టుకోవడం అంత తె అ అవును అయ్యే ఫ్యామిలీతో చూసేటట్ట అయితే అస్సలు ఉండట్లేదు
ఉ కుటుంబ కథా చిత్రాలు కూడా కొంచెం బాగానే ఉండేవి
అవును ఉ
ఉన్నాయయి అనుకో తక్కువ ఈ టిక్కెట్లు రేట్లు పెరిగిపోవటం వల్ల వెళ్ళట్లేదు గాని ఇది వరకు పండగలు వస్తే కంపల్సరీ తప్పకుండా పండుగలకు సినిమాకి వెళ్ళేవాళ్ళం
అవును మేము అంతే ఫ్యామిలీ అంతా వెళ్ళే వాళ్ళం సినిమాకి
అంటే ఏ టైమ్ లో చూస్తవ్ పనంత అయిపోకా
ఆ ఆ ఇంకే టైమ్ లోనే మధ్యాహ్నం టైమ్ లో చూస్తా ఉంటా సినిమాలు బాగా పాత సినిమాలు చూస్తా
పాక్ సినిమాలు బాగుంటాయి పల్లెటురు వాతావరణం తోటి ఆ వాళ్ళ డైలాగులు గాని వాళ్ళ నాటన గాని వాళ్ళు ఈ డైలాగులు చెప్పే విధానం కానీ బావుండేది
ప్రతి సినిమాలో కూడా
ఊ
ఇప్పుడు సినిమాలు ఏమంటున్నాయ అసరా ఏందొకు తెతార వాళ్కే తెలిదు ఏందోకు చతాం మనకు తెలిదు
కదా
డబ్బులు దండగా తప్ప ఏమి ఉపయోగం ఉండదు
కదా
ఇంకా అందుకే మేము సినిమాలకు వెళ్ళడం మానేసాం ఎప్పుడైనా ఇంకా టీవీలోనే ఈ ఫోన్లు వచ్చాక ఇంకా అది కూడా పోయింది అన్నీ ఫోన్ లోనే సినిమలు కూడా
ఇప్పుడు సినిమాలు కూడా చాలా వస్తున్నాయి లే నెలకు ఒకటో రెండో మూడొ సో రిలీజ్ అవుతానే ఉన్నాయి మరి ఎక్కువయిపోయింది సినిమాలు రిలీస్ ఆవటం
హ చదువుకునే కుర్రాళ్ళు కూడా తగా చూస్తారమ్మ.
ఉమ్, చదుకునే పిల్లలు గుడా, కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు, సెలవిత్తే ఎల్లిపోతున్నారు.
ఎళ్ళిపోతున్నారు. అసల్ ఆపలేకపోతున్నాం ఆళ్ళని.
హుమ్మ్.
ఉమ్ అవును. ఈ మధ్యకాలంలో అయితే అస ల, ఆ సినిమా హాల్లో ఆళ్లేే ఉంటున్నారు. పెద్దోళ్ళు ఎవరు ఉండట్లేదు.
నీక్ గుర్తుందా చిన్నప్పుడు, ప్లాట్ఫామ్ మీద తెరలు కట్టి.
ఉ ఉ అవును గుర్తుంది. పండుగస్తే ఏసేవాళ్ళు, శివరాత్రికి ఏసేవాళ్ళు. జాగారం జెత్తారు కదా. అప్పుడేసే వాళ్ళు. ఉమ్మ్ అవును.
హుమ్మ్. ఆ అసల్ శివరాత్రి పండగోస్తే మేము. పందిర్లేసి ఆ కొండల్లో నీళ్లు పెట్టేవాళ్ళు, చలివేంద్రాలు.
చలివేంద్రాల్ అవును.
ఉమ్మ్ అయి పెట్టే వాళ్ళం.
అవునా ఉమ్, ఉహుమ్. పానకాలు శివరాత్రి కూడా పోస్తారా? శ్రీరామనవమి ఏమో కదా.
అంటే ఇక్కడ నది ఉంద్ ఒకటి, ఆ నదిలో స్నానం చేయటానికి ఓస్త్. స్తారన్నమాట శివరాత్రికి. ఆక్ ఆ ఎండాకాలం. లోనే వచ్చేది ఎక్కువ. ఇంకప్పుడు చలివేంద్రాలు, ఉమ్, ఇట్లా టెంట్ లేసి, మంచి నీళ్ళు పోయటం. పానకాల్, ప్రసాదాలు పంచటము అలా చేసేవాళ్ళు.
ప్రసాదాలాంటే, వండి పంచుతారా ఇంకా.
ఆ అంతే వండిచ్చి, సాంబార్ అన్నం అని, పులిహారని ఉమ్. చాలా చుట్టుపక్కల పల్లెటూర్ వాళ్ళఅందరు వస్తారనమాట.
అవునా ఉమ్మ్.
ఇప్పుడు మరి చాలా, చాలా జనం ఓస్తారు. కన్ కనీ ప్రదాలు, పానకాలు. అయ్యాన్నీ చేసి పంపిస్తాం.
ఉమ్ ఈ ఎండా, ఉమ్ ఈ ఎండాకాలంలో పానకం తాగిత్, తా మంచిది. చెలికి, ఎండకి వాతావరణం మార్, కదా.
ఉమ్మ్.
ఉమ్మ్.
ఇంకా, భోజనం అయిపోయిందా.
ఆ లేదు, తినాలి. ఉమ్ మీదైపోయిందా.
చేయాలిగా.
ఉమ్మ్.
హుమ్మ్. అదే ఇంకా, చిన్నప్పుడు గుడా సినిమాలకి బా తీసుకెళ్ళే వాళ్ళు మా స్కూల్లో.
ఆహా.
ఉమ్ పిల్లల సినిమాలు లచ్చినప్పుడు, బాల కథా చిత్రం, ఉమ్ బాలల చిత్రం. అండి
అప్పుడు బాగాొచ్చాయ్ పిల్లల సినిమాలు
హుం నవంబరు ఫో టిన్త్ కని చెప్పి పిల్లల్ సినిమాలకి తీసుకెళ్ళవల్ జెండా వందరం అయిపోయాక అ హ
హుమ్ దేశభక్తి సినింమాలయన్నీ ఒచ్చేయ్
చక్కగా మంచి ఒక సందేశాత్మకంగా ఉండేవి ఇప్పుడేమో ఎంటోలే ఇంకా చంపుకోవటం పొడుసుకోవటం కొట్టుకోవడం ఇవే అయిపోయింది
జనరేషన్ గ్యాప్ వచ్చేటప్పటికి తరతరాలుగా మారిపో
మారిపోతున్నాయ్ ఇప్పుడు అంతా బాగా కంప్యూటర్ యోగం అయిపోయింది కదా స్పీడ్ కూడా ఎక్కువై పోయింది హుమ్ సంవత్సరానికి ఒక్క సినిమా వచ్చేది ఇది వరకి
అవును అదే సంవత్సరం అంతా ఆడేది ఇప్పుడు అక్కడ వారం ఆడ డం కూడా ఎక్కువే ఎంత పెద్ద సినిమా అయినా అవును హుమ్ ఇంకా చిన్న సినిమాల సంగతైతే అసలు ఎప్పుడోత్తయో తేలీదు ఎప్పుడు వెల్తాయో తెలీదు
హుమ్ ఇవాళ ఎండాబా గా ఉంది మీకు కూడా అలాగే ఉందా
ఆ మాకు ఎండగానే ఉంది అసలు గాలి లేదు ఒక టే ఉక్కపోత
మ్ చెట్లు కదలను కూడా కదలట్లేదు మాకైతే
ఇప్పుడే ఇట్లుంటే ఇంకా వచ్చే నెలలో ఎట్ల ఉంటదో ఎండ
ఆ ఇంకా వడగాలులు అ కి ఎండాకాలం అంటే చెరుకు రసం అని కొబ్బరి నీళ్ళని మజ్జిగాని
ఆ ఈ ఎండలకి ఇంకా ఒడియాలు పట్టుకుంటే పోయిద్దేమొ
ఆ ఇంకా లేదు ఇంకా ముదరాలి ఎం లు ఆ వచ్చే నెల ఏప్రిల్ కరెక్ట్ నెల
అవునా
హుమ్ ఆ నెళ్ళో అయితే కాస్త ఎండుతాయ్ ఓడియాలు
హుమ్ ఎండక్ పచ్చిగానే ఉంటాయా
ఎండ ఉంటుంది గాని సాయంత్రానికి చల్లబడిపోతుంది
అవునవును హుమ్ అదే మీరు పెట్టుకుంటార వడియాలు
తనిగా పెట్టాలీ మా అమ్మాయికి పంపియాలీ గా నా స సగ్గు బియ్యం ఒడియాలు పెడతాను లావు సగ్గు బియ్యం ఒడియాలు
హుమ్ అయ్యే బాగుంటాయ్
హుమ్ మీనప మీనాపొడియాలు పడతను
మా పిల్లలు అసలు తినరు మీనపొడియాలు ఎప్పుడు ఆ సగ్గు బియ్యం ఒడియాలే తింటారు
మ్ హు పింటొడియలు పడుతా
హుమ్
అంటే మా అమ్మాయికి పంపి చాలి కదా విదేశాల్లో ఉంది కదా మా అమ్మాయి అందుకని అన్ని రక అన్ని రకాలు వండి ఆ వడియాలు పట్టి పంపిస్తానన్నమాట హ ఇంకా బియ్యం రవ్వబొడియాలు రకరకాలు పడతాను
అవునా అయ చక్రా లాగా పెడతానుగాబడియాలు కూడా పడతావా
ఆ బియ్యం రవ్వ వడిియాలు
ఉ బియ్యం రవ్వ అయ్యి
ఉ నువ్వు నువ్వెలాంటివి పెడతావు నువ్వు పెట్టవా
నేను భడతా సగ్గుబియ్యం ఒడియాలు ఒకటే బడతా అయ్యే తింటారు మా ఇంట్లో
అవునా బీఫ్పిిండి కూడా పెట్టవా
అప్పుడైనా తక్కువ తినడం ఇంకా అయ్య పెట్టట్లేదు ఆ మధ్యలో పెట్టేదాన్ని గాని బియ్య పిండిడియాలు తినట్లేదని మానేసాం
హ
ఉ
అంతే లేమ్మ ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ కదా నూడిల్స్ ఇవి ఉంటే చాలా అలక మంచూరియాల ఈ ఒడియాలు ఏంచిా అ వర్తే అంటారు పోనీల్లే మనకే నూనె మిగిలిది నూనె రేట్లు కూడా పెరిగిపోయినాయి
అవును ఎంతరిని గేస్తాయి వై్యాస్లా
బాగా నూనె పడతాయి వడియాలకి హ పెడతామనే పేరు గాని బాగా నూన్లాగేస్తే సరే ఉంటాను భోజనం చేసే టైమే బాయ్